ఇ వినిపిస్తుంద అండి
వినిపిస్తుందండి బాగున్నారా
ఆ బాగున్నామండి మీరు బాగున్నారా
ఆ బాగున్నా ఏం చేస్తున్నారు
తిన్నారండీ మీరు
ఆ తిన్నాం మీరు
మేము తిన్నామండి
ఓకే ఏంటి ఓకే అవును సమ్మర్ హాలిడేస్ వచ్చేస్తున్నాయి ఎక్కడికి ట్రిప్స్ ప్లాన్ చేయట్లేదా మీరు
చేయ చేయాలండి ఖచ్చితంగా చెయాలి ఇంట్లో ఉండి ఉండి బోర్ కొట్టేసిందండి ఇప్పుడు పిల్లలకి కూడా హాలిడేస్ వచ్చేస్తున్నాయి కాబట్టి ఫ్యామిలీతో కలిసి ఖచ్చితంగా బయటకి వెళ్ళాలి ముందుగైతే తిరుపతికి వెళ్ళాలండి
హు అవునవును తిరుపతికి వెళ్లాల్సిందే
ఆ మీరండి మీరు ఎక్కడికెళ్ళాలి అనుకున్నారు
ప్పుడూ ఉంది కదా శ్రీరామ నవమమి వస్ స్తుంది కదా సో భద్రాచలం లో ఫేమస్ కదండి శ్రీరాముడి కళ్యాణం చేస్తారక్కడ భద్రాచలంలో
అవునండి
హూమ్ అక్కడికి వెళ్తే బాగుంటుందండీ, అక్కడికెప్పుడైనా ప్లాన్ చేయాలి ఎప్పుడు ఖచ్చితంగా ఒకసారి వెళ్ళల్సిందే అక్కడికి. మ్మ్ ఎప్పుడైనా విన్నారా భద్రాచలంలో శ్రీవారి కళ్యాణం ఎలా చేస్తారు ఏంటీ అనీ
విన్నాం గనీ ఎళ్లేదండి ఎప్పుడు చూడలేదు కూడా టీవీ లో ఫోన్ లో కూడా చూడలేదు నేను ఎప్పుడు
ఉహూ, చాలా బా చేస్తారండి అక్కడ కళ్యాణం
ఉమ్
భద్రాచలం వెళ్ళే పడవలో కూడా ఓకే భద్రాచలం కి వెళ్ళే పడవ ఉంటదండి ఒకటి బోటు ఆ బోట్ లో కూడా రాముల్ వార్ అదీ విగ్రహాలు పెట్టి చేస్తారంటండి టూ డేస్ ఉంటుందీ జర్ మీ భద్రాచ లం కి అలా చేస్తారంట టండి అక్కడే పడవలోనే చేస్తారంట మరి అక్కడ దిగిన్ తర్వాత కళ్యాణం జూస్ స్తారంటండీ
అది ఇంక పడవలో కుడ బాగా అయిపోతుంది కదండి
అవునవును అక్కడే ఆ ఫుడ్ అంతా అక్కడే ఉంటదండి టూ డేస్ జర్నీ వాళ్ళే వండి పెడ్ టారంట మంచిగ టిఫిన్సు అన్నీ అక్కడే ఉం యాండీ ఇల్లులా ఉంటుంద
అంటే ఇబ్బంది ఇంక ఇబ్బందేం ఉంటదండి అదేనండీ కబోట్లు ఇబ్బందుంటది కదా అన్నీ మనకి అవైలబుల్ ఉంటై ఆ పిల్లల్తో గుడా ఎల్లొచ్చట్టయితే
అవును ఖచ్చితంగా ఎళ్ళాలని ఎళ్ళాల్సిన ప్లేస్ అది
అది మీ ఊర్లో శ్రీరాంనవమి బా చేస్తారా అండి ఆ
శ్రీరాంనమమి బా చేస్తారండి మా ఇంటి ముందు రాములవారి గుడి ఉందన్నమాట ప్రతి శ్రీరాంనవమి కిి అక్కడ మం మంచిగా కళ్యాణం శ్రీవారి కళ్యాణం జేస్తారు
అవునా రేపు మా ఊర్లో కూడా అంటే బొట్లు పెట్టి పిలవ డానికి మేమెళ్తున్నామండి
అవునా అంటే శ్రీవారి కళ్యాణం చేస్తున్నారా అక్కడా ఓకే
క్యాంప్ లో అందరినీ పిలవటానికి ఎళ్తున్నామండి
అవునా బాగ చేస్తారా అయితే
ఆ చాలా బాగా చేస్తారు అండీ
ఓకే అంటే ఎలా స్టార్ట్ ఉందండి పొద్దున్నుంచి
అంటే ముందుగా అక్కడికి క ఆహ్వానియ్యటానికి ముందు రోజే అందరు కలిసి బ్యాండ్ మ మేళంతో ఎళ్ళి పిలుస్తామండి అందరిని బొట్లు పెట్టి
కళ్యాణం ముం ది రండి అని వంట చేసుకోకుండ భోజనానికి కూడా అక్కడికే పిలుస్తామండి అందరినీ మార్నింగ్ నుంచి పూజలే జరుగుతయ్యండి పం తులు గారొస్తారు ఇక్కడ మా క్యాంప్ లో ఒక రె ఒక జంట కూర్చుంటుందండి ఒక జంటే కాదు ఎంతమందన్నా కూర్చోచ్చు
అంటే కొత్తగా పెళ్ళయిన వాళ్ళు కదండి
అవును కొత్తగా పెళ్ళయినోళ్ళు అంటే ఎవరైనా చేసుకోచ్చండి మెయిన్ అంటే కొత్తగా పెళ్లయినోళ్ళు ముస్లింలు కూడా చేసుకుంటున్నారండి
అవునవును అంటే అవునవును ఇంకోటి ఏంటంటే శ్రీరామనవమికొచ్చేసి స్పెషల్ పానకాలిస్తారు అవేంటో పెసరవాళ్ళు ఆ ఇవన్నీ ఇస్తారు అవునవును ఇవి ఇస్త ఆ పనకులుందకా ఇష్ట ఇష్టమండి శ్రీరామనవమికి ఆ రోజు అది ఖచ్చితంగా ఉండాలి నాకు
అవునా మీరు ఎక్కడ వేరే దగ్గర ఉన్నప్పుడు అవైలబుల్ ఉంటుందండి
ఆ ఇక్కడ కూడా మేము వర్క్ చేసే దగ్గర కూడా రాముల టెంపుల్ ఉంద అనమాట అక్కడ ఇస్తా ఉంటా ఇస్తారండి పోయిన సారి ఇచ్చారు ఈ సారి కూడా మంచిది చేస్తాను ఇక్కడ కూడా
ఆయి దర్శనం దర్శనానికి ఎళ్ల్ండి మీరుర్ కూడాడా
ఆ అండి
దర్శనానికి వెళ్ళండి అంటున్నా
అవునవును వెళ్ళాలండి మకు సిరమ్ంలో బాగా జరుగుతుంద
అంటే రంగులు పూసుకుంటారండి మీరు
అంటే మామూలుగా నేను వినింది అయితే ఉగాది అయిపోయిన నెక్స్ట్ రోజు అలా రంగులు పూసుకున్ చరణ్ విన్నా అండి మీరెప్పుడు చేస్తార్ అది
మాకు తెలిదండి మా పిల్లలు పూసుకున్నారండి అమ్మాయి ఈ రోజు రంగులు పూసుకున్ అంటే హోలీ అయిపోయింది నాన్న ఇప్పుడెందుకు పూసుకుంటున్నారంటే ఈ రోజే హోలీ అంటమ్మా అని ఉగాది పండగ అయిపోయిన తర్వాత మా పిల్లోళ్ళు ఆడుకున్నారన్ డి హోలీ
అది ఉగాది పండుగ అయిన మరుసటి రోజు చేసుకుంటారండి ఆచారం చానా మంది అలా చేస్ ఉంటారంటా రంగులు పూసుకోవడం నీరు చల్లు పోడము
ఔను
ఇలాగా
అదే అదే అండి ఇంకేంటండి విశేషాలు మీరే చెప్పాలి మీరు ఎక్కడి ప్లాన్ చేసుకుంటున్నారు
ఎక్కడికి లేదండి మాకు ఆఫీస్ ఉంటుంది కదా ఆ సమ్మర్ హాలిడేస్ అలా ఏమి ఉండవు మాకు
అదేనండి కా పార్క్ లో ఉన్నాం ఇప్పుడు అంతే కదండి బిజీనే
చాలా కష్టం అండి వెళ్లడం బయటికి వెళ్ళి ఎంజాయ్ చేసేంత టైం ఉండదు
అదే అండి
ఇంకా ఇంకా అండి అయితే శ్రీరామనవమి కి షాపింగ్ అంతా అయిపోయిందా
షాపింగ్ అంటే ఇప్పుడు ఏం చెయ్యట్లేదండి షాపింగ్గా ఉగాదికే అయిపోయింది
ఉగాదికి ఎక్కడ తెచ్చుకుంటారండి మీరు శారీస్ ఇవన్నీ
అంటే ముందుయే ఉన్నాయండి మా దాంట్లో ఎవరన్నా చనిపోతే మేము కొత్త బట్టలు వేసుకోవండి
అవునా అవు
అవును కొత్త బట్టలు వేసుకోము పూజ చేసుకోమండి వ ఇయర్ దాకా సో అందుకే ఈ సార్ ఏం తెచ్చుకోలేదు
ఫ పూజ ఫైవ్ మంత్స్ వరకు చేసు కోరు అని విన్నా అండి వన్ ఇయర్ ఎవరు ఉంటారండి
అ అదే అదే అదే మ్
ఫైవ్ మంత్స్ బట్ బక్కలు పెట్టుకున్న తర్వాత పూజ చేసుకోవచ్చు
అవునవును బట్టలు పెట్టుకున్న తర్వాత మా చుట్టల్లో అప్పుడు నుంచి స్టార్ట్ చేసు చ్చండి ఇల్లు కడుక్కుని
ఓకే ఐ దిన లైన్ తర్వాత ఇల్ అంత క్లీన్ చేసుకోవాలి కదా మరి అప్పుడు పూజలు స్టార్ట్ చేస్తారమా కొందరి ఇంట్లో ఒక్కొక్క నాకు ఉంటుందడి కొందరు సంవత్సరం కూడా చేసుకోరంట సంవత్సరం తర్వాతే మొం మొదలు పెడతారు
మా అమ్మ వాళ్ళు అయితే పదహారు
అవును అవును అవునండి అది విన్నాను కొందరు పెద్దలు దినాల అయిపోయింది వెంటనే చేససుకుంటారు పన్నెండు రోజులు ఈ ఏదో ఉంటుందండి కొందరి ఇంట్లో ఫైవ్ మంత్స్ చే కుంటారు మాదైతే ఫైవ్ మంత్స్ ఉంటుందండి
మా వాళ్ళ కూడా అంతే అండి ఫైవ్ మంత్స్ అంటే కొంతమంది నాన్ వెజే చేస్తారండి మా దాంట్లో
ఆ అవునండి నామదార్లు మోడువాళ్ళు అని ఉంటారు
మా అమ్మ వాళ్ళ దాంట్లో అయితే నాన్ వెజ్ చేయరు
అంటే నాన్ వెజ్ చేస్తారు మూడుోళ్ళు అంటే మొత్తం స్వీటే ఉంటుందండి వాళ్ళకి
బావున్నం పాయసం
ఇవే ఉంటాయి
ఇదే అండి మా ఆయన వల్ల దాంట్లో అయితే నాన్ వెజేనండి ఖచ్చితంగా నాన్ వెజే ఫైవ్ డేస్ ఐదు రోజుల రోజు దినాలు రోజు నాన్ వెెజ్ పెట్ట కలిసిందేండి అందరికి
అవునా ఆండి
మ్
ఇంకేంటండి ఈ రోజు ఏం చేసారు మొత్తం సమ్మర్ పిల్లలకి ఇంకా సమ్మర్ హాలిడేస్ వదలేదా
ఇంకా లేదండి ఏప్రిల్ ట్వంటీ త్రీ అ థర్డ్ నుంచి అండి
ఇంకా దగ్గర దగ్గర ఒక నెల ఉంది
ఎగ్జామ్స్ అయిన తర్వాత ఉంటారండి
అప్పుడు ఒక టూ మంత్స్ ఉంటుంది కదా
అవునవును అప్పుడు తర్వాత మేమే ఎక్కడికన్నా వెళ వెళ్ళేదో లేకపోతే మా ఆడపడుచు వాళ్ళు వచ్చేదో మా ఆడపరచు వాళ్ళు వస్తే మేము ఎక్కడికి వెళ్ళమండి ఇక్కడే రాకపోతే మేమే మా ఆడపడుచు వాళ్ళ దగ్గరికి వెళ్తామండి
హలో
ఆ చెప్పండి
వినిపిస్తుందా మ్ అయితే ట్రిప్ ఇప్పుడు ప్లాన్ చేస్తే తిరుపతి వెళ్తున్నారా అయితే మీరు
ఆ కాలి నడుకన వెళ్తామండి మీరు తిరుపతిలో నడిచి వెళ్తా తరా
ఆ అండి శ్రీవారి మెట్లు ఉంటాయి అ పిరిమిట్లు ఉంటాయండి శ్రీవారి మెట్లు తక్కువ అలిపిరిమేట్ మెట్లు ఎక్కువ అండి మూడు వేల ఆరు వందలో ఐదు వందలో ఉన్నాయి దగ్గర దగ్గర ఇరవై ఆరు కిలోమీటర్లు అండి అలిపిరి మెట్లు అయితే అక్కడ
అవునండి మేన్నా నా కాలి నడుకనే వెళ్తామండి నడుచు
శ్రీవారి మెట్లు తక్కువండి
మ్ శ్రీవారి మెట్లే అనుకుంట నేను ఫస్ట్ టైం ఒకసారి వెళ్ళానండి తిరుపతి సేవాకి వెళ్లాను సేవా కెళ్ళొచ్చిన తర్వాత మ్యారేజ్ అయిపోయింది ఇంక అప్పటి నుంచి ఎల్లా
అవునా ఓకే సి యు వారం ఎట్లయితే ఆరు గంటలు పడుతుందండి
ఊమ్మ్
మీరు సేవ చేసారన్ ఎక్కడ
ఆ అక్కడే తిరుపతిలోనే సేవ చేసామండి సెవెన్ డేస్
చేసుకోవాలా లేదా ఏంటి
ఫోన్ లోనే బుక్ చేసుకోవచ్చు చండి
అవునా అలా చేస్తే మంచిదంటారు కదా అందుకే ఊమ్ ఊమ్
ఉ హుమ్
అంటే అలా బట్టలన్నీ ధరించి అలానే చెయ్యాలా సేవలు వాళ్ళతో పాటు కలిసి
అవునా అండి అందరికి టెన్ మెంబెర్స్ కి గుడిలోని అందరికి ఆ ఆరెంజ్ కలర్ డ్రెస్సేనండి
ఓ ఆ అర్థమయింది
ఒక రోజు ఒక లాస్ట్ రోజు కాల్ రిసీవ్ చేసుకున్నందుకు థ్యాంక్స్ అండి
ఓకే అండి థ్యాంక్ యూ అండి
ఉమ్ బాయ్ అండి